నమస్కారమండి
నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బాగున్నమండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నం అండి
హుమ్ హు ఏం చేస్తున్నరండి
ఏం లేదండి కాలిగా ఉన్నం మీరు
మేము ఊరికే ఉన్నామండి తిన్నాం అండి మీరు అండి హలో మ్ మీరు పొలం పనులకు వెళ్తుంటారా
ఆ ఊర్లో ఉన్నప్పుడు వెళ్తుంటా అండి
ఆ ఏం ఏం పనులు చేస్తారు
మాముల్ ఈ చెర్లో నీళ్ళ వదిలినపుడు
ఉ హ
సలే మాకు మామిడి తోట ఉంది అందులో మా పనులు చేపిస్తామండి
ఉ ఉ ఇంకా
ఏవన్నా ప పనులు చేస్తుంటారా
ఆ చేస్తుంటామం అండి మాది పెట్టినప్పుడు
ఏమేమి పంటలేస్తుంటారు అండి
మేము ఆ ఇది వరి మొక్కజొన్న
అ
హలో
ఆ ఆ
వరీ మొక్కజొన్న ఇలాంటి వేస్తుంటామండి
అవును అంటే వరి ఎట్లాంటి వరి వేస్తుంటారండి
ఉ
అంటే కొన్ని పంటలు నాలుగు నెలలు లేదా కొన్ని ఆరు నెలలు ఉంటాయి కదా
ముందు ఆరు నెలలు పంట వేసేవాలం ఇది తెలుసా ఏటబ్బా బిపిటి అంటారు
ఆహ
ఆ బియ్యం వేసే వాళ్ళం ఇప్పుడు సోనమాస్ దుర్యయని అని అవి ఫోర్ మంత్స్ కి వచ్చేస్తాయి కదా అవి వేస్తున్నా
వాటిలోగానీ రకరకాల ఛానలు వచ్చినాయండి
అవును అండి ఏమో నాకు అంత ఐడియా లేదు మా నాన్న గారే చూసుకుంటారు ఎదేనా జస్ట్ హెల్ప్ హల్ప్ కి వెళ్తాను అంతే
ఆహా
వ్యవసాయం అలవాటు ఉందా మీకి
ఆహా ఉంది అండి
మీరు ఏం ఏం పంటలు వేస్తారు
క్కువగా అంటే ఇప్పుడైతే వరి వేస్తున్నామండి
ఉ
అంటే చెర్లేకి నీళ్లు రాక ముందు అంటే వర్షాల గట్ల శనగ్గా వేడి శనగ్ గాని
ఆ
అలసందలు కందులు పెసులు అలాంటివి వేసేవాళ్ళమండి
ఆ
అంటే భూమికిగాని సారం వస్తుంది కదా అలాగే
అవునవును
అంటే వేరుశనగా అలాంటి పం అలాంటి పండలు వేసే ముందర
ఉ
పెసులు గాని
ఉ
సజ్జలు అట్లాంటివి వేసి అవి పంట చేతికి వచ్చినంక అవి మొక్కలు ఉంటాయి కదా అండి
ఉ
అవి అలాగే దున్నేసేవారు మండి మట్టిలోనే
ఓచ్
అప్పుడు మట్టికి కొంచెం సారం వచ్చి తర్వాత పంట కూడా ఉపయోగపడుతదని
ఆ
అలా చేస్తు వుండిమి
ఉమ్
ఇప్పుడైతే ఇంకా ప్రెజెంట్ అయింది వరి గాని లేదా మామిడి తోట చూసుకుంటామండి అంతే
ఓ వేశారా ఇప్పుడు వరి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఎక్కువగా వర్షాకాలంలోనే వేస్తూ ఉంటారు కదా
అంటే మా సైడ్ అలా వర్షానికి వేయమండి మేము అంటే మా దేన్వ ఉంది పక్కనే
ఉ
అంటే తూమ్లో నీళ్ల్లో వదిలినప్పుడు కాలువళ్లకి అలా అప్పుడు వేస్తామండి
ఉహు
అంటే ఊరిలో ఉండే రైతులంతా మాట్లాడుకొని
ఒకసారి వేస్త
ఆ అవునండి
అన్ని పంటలు అంతేనా వరి ఒకటేనా
ఆ వరి ఒకటే అండి ఇంక మిగతా అంటే పొలాల్లో బా బావులు గాని లేదా బోర్లు ఉంటాయి కదా
అవునవును
వారైతే ఇంకా వారికి ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చండి
ఉహు మీ పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి బానే వస్తుంటాయా
ఒక్కోకసారి వస్తుంది ఒక్కోక్కసారి రాదండి
ఉమ్
ఏ పంట ఆఖరి మన చేతికి ఓచ్చేంత వరకు నమ్మకం ఉండదండి వస్తుందని ఆఖరి నిమిషాల్లో వర్షాలు పడేది గానీ
ఉమ్
లేక పంట చేతికి వచ్చినంక ధరలు అనేటివి తగ్గిపోవడం
హుమ్
ఇట్లా జరుగుతయండి చాలా సార్లు
హుమ్ మేము కూడా వరి వేసే వాళ్ళమండి లాస్ట్ టైము ఒక టూ ఏకర్స్ నీటి కింద చెరువు కింద వేసాము ఎ క్కువ వర్షాలు రావడం వల్ల మునిగిపోయిందండి చేతికి రాలేదు ఆల్మోస్ట్ ఒకటిన్నర లక్ష అ పోయింది అలాంటప్పుడు చాలా కష్టం గదా
అవునండి చాలా బాదయితది ఎంతో కష్టబడ్డది
అన్ని రోజ్ల్ కష్ట్పడి ఇంకొక పదహైదు రోజుల్కి ఇంక కోయాలి అన్న టైం లో ఇలైన్దండి
ఉమ్
వానలు కూడా అప్పుడు పన్నంట్లు పడట్లేదండి అకాల వర్షాలెక్కువగా కురుస్ ఉన్నయ్
అవునవును టైం గాని టైంలో వర్షాల్ రావడం ఈ చూడండి లాస్ట్ టైం ఈ ఇపాటికి మంచి వర్షాల్ పడేవి కానీ ఈసారి వర్షాలేం లేవ్ అం తక్కువే హలో
సీజన్క్ తగ్గట్టుగా వర్షాలు కూడా పడ్డం లేదు
ఆ
ఇంకా పడకూడని సమయంలో ఎక్కువగా పడ్తది ఒకోసారి
మీకలా నష్టం ఎప్పుడైనా జరిగిందా అ తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఏమన ఉన్నాయా
మాకైతే ఓ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మామిడికాయలు ఎక్కువగా కాయలేదండి మామిడ్ తోటలో
ఉమ్
అలా దాంట్లో కొద్దిగా నష్టం ఒచ్చింది
ఉమ్
అంటే మందు కొడితేగాని కాయలు రాని పరిస్థితి ఉందండి ఇప్పుడు
హ్మ్ హు
అంటే వాటర్ ఉన్నా అన్ని ఉన్నా గాని ఫెస్లిటీస్ ఉన్నా పంట మాత్రం రాదండి
హుమ్
అవి లాస్ట్ టైం ఎక్కువగా మందులు గొట్టాము దానికో రకంగా కాష్నయి మామిడికాయలు
ఉమ్ మామిడొక్టేనా ఇంకా ఏమన్నా మామిడ్ చెట్లు ఇంకా ఏమన్నా బెట్టారా
అంటే మామిడి చెట్లల్ల అక్కడక్కడ నేరేడు చెట్లు సపోట చెట్లు ఉన్నాయండి
ఉమ్ హు కాయల్ గాస్తాయ అవి
ఆ కాస్తాయండి
ఉమ్ హు
హలో టెంగల్ చెట్లు పెట్టింటి మీ ఒకప్పుడు ఇంగవి అక్కడ పెరగలేదండి ఆ క్లైమేట్ కి అల ఎమో
హా
నేరేడు చెట్లు సపోట చెట్లు ఒకటున్నయ్
ఉమ్
ఇంకా అన్
ఇన్ మొక్కజొన్న లాంటివి వెయ్యరా మీరు
కొన్నేండ్ల కిందట వేస్తాంటిమి ఇప్పుడు వేయ్లేదండి అట్ల ఇది అంటే అప్పుడు ఆవులు ఎద్దులు ఉన్నప్పుడు ఇట్లా వాట్ ఆ అప్పుడు ఉండే అండి ముందూ
ఊ
ఇంక అన్ని ట్రాక్టర్లు ఇయన్నీ రావడం వల్ల ఇంకా అవిగని అమ్మేశ్నా ఎక్కువగా
ఉమ్ మాకు కూడా అప్పు ఒకప్పుడు ఉండేటియి ఉండేవి ఆవులు రెం రెండు ఆవులు ఒక ఎని ఎద్దులు చేసేంత అంటే వాటికి గడ్డి పెంచే వాళ్ళం
అవునా అండి
వాటి నుంచివచ్చిన పాలు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు నీరు కలపకుండా మన పా మన దగ్గరే ఉంటాయి గదండి
అవునం ఎప్పుడు కావాల్సుంటే అప్పుడు పిండుకోని చేస్కొ
చ్చు స్టాక్ ఉంటా ఉండే ఇంట్లో కొనుక్కోకుండా ఫ్రెష్గా
అండ్ పెరుగుగాని బా టేస్ట్ బాగుంటు
టేస్ట్ సూపర్ ఉంటది గదండి మనం చేస్కుంటే ఇప్పుడన్ని పాకెట్స్ పాకెట్స్ పాకెట్స్
ఇంకా అవెప్పుడన్నా ఈనినప్పుడు ఆ వెన్న అదే జున్ను అంటారు గద అది తినక నేన్ చాలా డేస్ అయిందండి ఇప్పుడు అసలు ఎక్కడ దొరకనే లేదు
అవునండి చానా ఏళ్ళైంది కానీ బయట దొర్కుతది కానీ అది ఎ ఎప్పుడో అంత స్టోరింగ్ ఉంటది గదా
అయినా ఆ టేస్ట్ రాదండి మనకది బయట కొనుక్కుండేది
ఆ బైటది వైట్ కలర్లో ఉంటది కానీ మ చేసేవి కొంచెం ఎల్లోఇష్ అట్లా వస్తది
ఆ అవునండి
మ్మ్
అది కుడా కొన్ని డేస్ ఏమో ఒస్తది అలా
మ్మ్ ఫస్ట్ డే దూడకి వదిలేస్తారు లేదంటే పుట్టకు పోస్తరు ఒకా ఒక మూడు పూటలు పోయినాక నాల్గో పూట నుంచి అట్లా ఓ జున్నొస్తది
అవునండి
ఇంకోగా ఓ ఫోర్ ఫై ఫిఫ్త్ డే కట్లా పాలు స్టార్ట్ అయితయండి అది మరగబెట్టి చెక్ చేయాలె ఓకే ఇది పాలయ్యాయి అంటే అప్పుడు తీస్కెళ్తరు ఆ డైలీ
మ్మ్ అవునా అండి
హ్మ్
ఇంకా చిన్నప్పుడయితే మాకు ఎద్దుల బండి అవి గూడా ఉందండి
హ్మ్ ఎద్దుల బండి లో ముందర నాన్న తీసుకెళ్తాంటే వెనకల గుచ్చొని అధొకా ఫీల్ ఉ లేదండి లైక్ కార్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళం
అంటే నేను అలాగా ముందరే కూర్చొని తోలేవాన్ని వడ్లని
అవునా
అవున
మ్మ్
అప్పటి నుంచేనేమో అండి మేబి డ్రైవింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయ్యుండేది
మ్మ్ మ్మ్ థ్యాంక్యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మంచి మెమోరిష్ ని గుర్తు ఎసినందుకు
మికు కూడా ధన్యవాదాలండి మా చిన్ననాటి జ్ఞాపకాలన్ని గుర్తు చే సారు
మ్మ్
ఓకే అండి